హలో హమ్ హలో
ప్రశ్నించకు పో హ్మ్మ్ ఒరే నీ ఎసలో ఊరికనే అదే మాట్లాడదాం ఏదన్నా అని
ఆహా
హ్మ్ అదే ఇంగ ఈరోజు ఏమైందంటే కొంచెం మాకు సైన్స్ వేర్ గురించి కూడా చెప్పిండే సైన్స్ వేర్ అదే ఔవ్ ఎం ఎన్ తం బాక్టీరియా వైరస్ గురించి కొంచెం
హ్మ్
సో ఇప్పుడు ఇప్పుడు ఏందంటే అప్పుడు కరోనా వైరస్ వచ్చి మనం అలర్ట్ అయినాము కదా ఒ అట్లనే అదే అంటే ఒకవేళ మళ్ళా ఫ్యూచర్లో ఏ ఎఫెక్ట్ చేస్తే ఎట్లా మనం స్వర్ వైవ్ అవచ్చు మీరు ఎప్పుడు కూడ కొంచెం టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన గూడ
హ్మ్ అంటే ఇబుడు కాలేజ్ లేద ఒకే చూదేయు ఒగే రేప్ శ్రీరామనవమి గ
ఆ
రేప్ శ్రీరామనవమి అంటున
అవును రేప్ శ్రీరామనవమి రేప్ మస్తు మందొస్ తరు మస్తు మంది వస్తర ఆ గుడికి ఫుల్లు లైన్ ఉంటది ఎందుకంటే అది కళ్యాణం జెస్ స్తరు కాబట్టి పందిరేసి కళ్యాణం జేస్తరు నిజంగ కళ్యాణం
హ్మ్
హ్మ్ టైం తీసుకొని పోవాలి రేపట్ పోవాలని డిసైడ్ అయిన
హ్మ్మ్
దాని కోసం చ్చె జేసుకోవాలె
ఏంది
క్లాత్ డ్రస్సెస్ డ్రస్సెస్ స్టిచ్ చేసేస్ కున్నా అనుకో కొత్తబట్టలు వేసుకున్నా
ఉమ్మ్ చూడాలి
పోతా పో ఐడియా లేదా రేపు
ఆ ఆ
పోతవా పోవా నా ఐడియా లేదా రేపటి గురించి అంటున్నా
మల్లగద ఈ రోజు కా టైం వస్తదో ఏమో
ఊహూ
వాళ్ళ చూడాలి కదా పొద్దుగాల పిల్లలు అలవాటు ఓక్ ఏంటి ఏమైంది పరపరవాల
ఉ అది ఒకసారి నేను మళ్ళీ అడగాలి వాళ్ళకి కూడా అడగుచ్చు వీళ్ళకి కూడా వస్తుది అంటే మంచిగా అంటారు
ఉమ్మ్ ఏదో తమ్ముడు వీటంగా వచ్చినట్టున్నరా చెప్పు
మేబీ రేపు వాళ్ళే ఉంటారు అమ్మను చెప్పాలి ఒకసారి గుర్తున్నట్లు చెప్పాలి
ఉమ్మ్
అసలు ఈ రోజు నేను మైదా పెట్టుకుందాం అనుకున్నా పొయ్యి నేను మైదాకు తెచ్చుకుంటేది వచ్చి మైదాకు పెట్టుకోవాలి అనుకున్
ఉమ్మ్ మమ్మీ కి చెప్ తెస్తాది పోయి
ఆమ్మ ముగ్గేస్తది కాళ్ళు చేతులు ఇచ్చింది దేవుడు
అన్న అమ్మ ఇక్కడ కూర్చున్నాది ఇదో డా రు ఏమైం అదే డాక్టర్ ఎమ్ చెప్పరు కొంచెం నడిపియాల అని
ఊకె ఎందుకు ఆమె మీద పడుతావ్ హ్మ్ నువ్వు పోయి రా
హ్మ్
ఊకె సతాయిస్తా ఉంటావ్
ఉకు ఊకె
నేను ఎంత టైం చున్న ఎంతమాములు
హ్మ్ ఎక్సర్సిస్ చేయమంటే ఒక చేతేమో ఇట్ల లేపుతావా ఒక చేతేమో అట్ల లేపినావ్ ఒకటి ముంగడు సీత లేపినా అయితే ఒకటి ముంగడు లేపితే స్పడర్మాన్ అనటు
మళ్ళీ తర్వాత ఏప్పలా నికు ఆల్రెడీ కంప్లైంట్ చెపింది ఇయో తప్పదు
ఆహా
నువ్వే ఫుల్ ఎఫర్ట్ పెట్ లే వంటా చేపిడానికే
అడుగుతుందా నాకు
అడుగుతుందా అంటా వర్కు చేసేది ఉన్నప్పుడు అ ఎవరు అడుగు తారు వడికే వాడుకున్నప్పుడు ఆవాడుకుందానే అర్థం చేేసుకొని లైట్ తీసుకుంటారు
నాతోని గాలే కమల్ అడుగుత్ అడుత్ ఎమ్ వాడుకున్న ఏమో గాని అడుగుత అడుగుతలేదు అస్సలిగా పోనీ ఏం బ ఐతము ఇ ఓ ఓకే అక్కడతేడలు మొలిచ్చినాయి అనిపితాంది నాకు అట్లా లైట్ తీసుకున్నరా ఇ ఈ పని జరా మినిమమ్ వంట చేస్తా నేను పొడి
ఉహుం
ఇప్పుడు ఏదైనా కాదు ఒక్కవేర్ మనం ఒకటి నార్మల్ గా రికార్డ్ చేయాల అనుకున్నాం కదా అ ఆ అది రికార్డ్ చేయడానికి ఇప్పుడు ఎక్కడెక్కడ టెంపుల్ చ అవి ఇవి వెతుకోవాలి గ దా
ఎంటెంటేంటే నాకు ఆవాలింపు పోచ్చింది వినపడలే
అ
ఆవాలింపు వచ్చింది వినపడలే
ఆ ఇంగో ఇప్పుడు మనం ఏదైనా వీడియో ఎడిటింగ్ అవుట్ ఇట్లా నేర్చుకోవాలి అనుకున్నాం అనుకో మోస్ట్లి ఫుల్ కోర్సు ఎ యూట్యుబ్లో దొరుకుతాయా
అవును ఓత్తయ్
ఉం ఒకవేళ నీకు ఎదైన చానల్ ఉంటే నాకు వంపు దాని గురించి
ఉం పంపుతా పంపుతా
ఇంకొకటి ఏం ఉండేది మన్నంటే నాకు మండదా అది ఉంటది కదా జా ఇ గీతం
ఉం
రే ఫిఫ్టీ టు సెకండ్స్ లోపలనే మనం వాడేషెయాలంట
ఆహా
నాట్ మోర్ దెన్ వన్ అంటే దానికంటే ఎక్కువ యూస్ తి దాని కంటే ఎక్కువ మనం పాడొద్దు అంటే వెంటనే ఆ లోపు మనం కంపిల్ చేసేయాలే
ఎందుకట్లా
అది రూల్ నేను చదివి అంటే నాకు కూడా అంత ఐడియా లేదు కాకపోతే ఇన్న దోస్త ఎందుకు నీజంగానే డెబ్ ఎం తెలుసుకోలే గాని ఇన్ననైతే ఇన్న దాని గురించి
ఉం
ఉమ్ హ్ మనం ఇంకా ఇక్కడ ట్రాపికల్ రీజన్లు ఉన్నాం కాబట్టి సారీ ఈక్వేటర్ దగ్గర ఉన్నాం కాబట్టి మనకి అన్ని సీజన్స్ వస్తున్నాయి గానీ లేదంటే మన ఇప్పుడు ఏమన్ని సీజన్స్ రాకపోతుంది, ఇప్పుడు ఎండా వానా సలీ
ఉమ్ మల మెడిల్ ఉందిగ
ఆ కరెక్ట్ సెంటర్ ఉం న్నం కాబట్టి
కవి అస్ సో లక్ అన్ని ఇక్కన్నే చూడొచ్చు. కొందర్ కొందర్ ఆఫ్రిక లోనే వాడదు
అవును వాళ్ ట సీజన్స్ చే చేంజ్ ఉండదు. అంతై సీజన్స్ చేంజ్ ఉంటది కాబట్టి, కొంచెం స్ట్రాంగ్ ఉంటాం మనం, వేరేవ కంట్రీస్ కంపేర్ చేసినా కూడా
ఆ
ఉమ్
బహుమాసం నిన్న వాడు
ఈ రోజు అది జస్ట్ ఎ జామ్ అనేది నడుస్తుందని చెప్పి చాలా మంది రాలే రాలేదు ఈరోజు జస్ట్ ఎ జామ్ అంటే ఒక్క పర్సన్ ఎవర్ నన్ను ర్యాండం గా లేపుతరు మాడము లేప్తే వల్ వన్ మినిటు కంటిన్యూస్ గా మాట్లాడేది వాళ్ళు ఏదన్న ర్యాండమ్ టాపిక్ వాళ్ళకి నచ్చింది.
ఆహా
సార్ మాట్లాడాలని సో ఇప్పటికి అయిపోయినయంట ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ది. సో ఎవర్ని లెట్ తరువాత్ ఐడియా లేదు కాబట్టి భయానికి రాలే కాకపోతే ఈరోజ్ గ మేడమే రాలేదు
పైగా
మేడం రాలంటే మేడం వచ్చి మేడం ప్లేస్ లో వేరే క్లాస్ తీసు అ వేరే మేడం వ
పాచ డర్ కమహని
ఒక్క మేడం కోసం మొత్తం మార్చం తీ
ఆ లై మ ఉంద చెప్పతే అందరు ఆప్షన్ లే
అ మొన్న గూడా ట్వంటీ ప్లస్ కంపెనీస్ వచ్చినయంట ప్లేస్మెంట్స్ తీసుకోడానికి నిన్న నిన్న ట్వంటీ ప్లస్ కంపెనీస్ వస్తే మొత్తం అందర్నేమో ఫిఫ్త్ ఫ్లోర్ లో పంపించంట ఒక్క క్లా అవ్వలేదంట ఎప్పుడు బిజీ వాలదు అన్ని అంద ప్లేస్మె కోసం లాస్ట్ మూమెంట్ కదా ఇంకాం ఇంకా అట్లనే ఆ అర్ధం అయితుంది చెప్పు చెప్పు నువ్వు మాట్లాడు నేనే మాట్లాడ